హలో హలో
హలో
హలో వినపిస్తుందా
ఆ వినిపిస్తాంది
ఇప్పుడు మనం స్కూళ్ళకు పనిచ్చే ఒక సెలవుల గురించి మాట్లాడుకున్నామా సరేనా సెలవుల గురించి మాట్లాడుకుందాం హా ఇప్పుడు మొన్న జనవరిలో సంక్రాంతి అయిపోయింది కదా సంక్రాంతికి ఇస్తారు ఒక ఫైవ్ డేస్ స్కూళ్ళకి సెలవులు ఇస్తారు.
హ్మ్మ్
తర్వాత హా ఇప్పుడు ఇక సంక్రాంతి అంటే మూడు రోజులు జరుపుకుంటాము పిల్లలకు రెండు రోజులు ఐతే సెలువులు ఇస్తారు తర్వాత సెకండ్ సాటర్డే సండే ప్రతి నెలలో సెకండ్ సాటర్డే సండే ఇస్తారు. హ్మ్మ్ తర్వాత శివరాత్రి వస్తది శివరాత్రికి ఇస్తారు హోల్డే. ఇంకా మార్చి లో ఇప్పుడు ఉగాదికి హోలీ వచ్చింది కదా హోలీ రోజు ఒక రోజు హాలిడే. వారికి కూడా సెలవిస్తారు ఆ తర్వాత ఉగాది తర్వాత రంజాన్ వస్తది రంజాన్కి హాలిడే ఇస్తారు రంజాన్ తర్వాత తెల్లారి తెల్లారి కూడా హాలిడే ఇస్తారు. హ్మ్మ్ మళ్ళా శ్రీరామనవమికి ఒక రోజు హాలిడే ఇస్తారు. మనకి ఇంకా ఏప్రిలా ఒకటి గుడ్ ఫ్రైడే ఉంటది. ఇంకా అంబేద్కర్ డే అనిపిస్తారు హల్డే మేలా కాగా మే డే కి ఇస్తారు మన పిల్లల వాళ్ళందరికీ ఏప్రిల్ నుంచి సెలవు ఇస్తారు జూన్ థర్టీన్ దాకా ట్వెల్త్ దాకా. ఇగ జూన్ లో ఒక తొలి ఏకాదశి వస్తది జూలై లా రాఖీ పౌర్ణమి వస్తది ఆగస్ట్లో రాఖీ పౌర్ణమి వస్తది తర్వాత వినాయక్ చవితికిస్తారు హాలిడే
హ్మ్మ్
డు దసరాకి టెన్ డేస్ ఇస్తారు పిల్లలకు తర్వాత దీపావళికి ఇస్తారు తర్వాత కార్తీక పౌర్ణమికి ఇస్తారు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండే హాలిడే తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ కి ఇస్తారు. ఇగ ఇవి అండి మన సంవత్సరంలో హాలిడేస్ పిల్లలకు నార్మల్ వితారు మనం ఇప్పుడు ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. హలో
మేము మార్నింగు ఇన్ని ఇగ మనం నిమ్మకాయ వాటర్ తాగుతం.
మ్మ్
ఆ బయటికి పోయేటప్పుడు ఓ ర ఎస్ ప్యాకెట్లు వాట్టుకోబోతాం. అలా గాని హ్మ్మ్ హ్మ్మ్
ఏం ప్యాకెట్స్
ఓ ఆర్ ఎస్
ఓఆర్ఎస్ ఆ ఉమ్ ఇంకా చల్లటి నీళ్ల
ఆ మాకు ఇంకా పోయేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకని పోతాం
ఐస్క్రీమ్
హ్మ్మ్ తర్వాత కాటన్ క్లాత్స్ ఏ వేసుకొని పోతాము ఎక్కువ వేడి ఉంటది కదా
అవును ఎండ నుంచి ఇంకా వాటర్ బాగా తాగుతారా
ఆ వాటరూ తాగుతాము
ఇంకా కొబ్బరి నీళ్ళు
కొబ్బరిని బతికిన రాతం మళ్ళ షెరాబత్ త వుతాం అది అది దాని
నిమ్మకాయ షర్బత
నిమ్మకాయ షర్బత్ ఆ నిమ్మకాయ షర్బత్ ఇది మన షుగర్ కేన్ చ్యూస్ తాగుతాం
చెరు అగ్రహం ఇంకా మామిడిపళ్లు తింటారా మీరు
మడిపల్లు సీజన్ కదా ఈ మడిపళ్ళు ఇంకా రాలేదు మార్కెట్లోకి ఉమ్ ఇష్టమే
ఇంకా వాటర్ ఎక్కువ ఉండే వాటర్ మిలన్స్ అట్లాంటివి తీసుకుంటారా
వాటర్మెలొన్స్ తెచ్చుకుంటామువి అవి ఎప్పుడైనా దొరుకుతా ఉన్నాయి కదా
ఆ కనీ ఇంకా ఎండ కాాలంలో దొరికేటివి కొంచం మజ ఉంటా కద ఏందుక తీసుకుంటాం కదా ఇంకా మీకు ఇది తెలుసా త బుజ జ్యూస్ ఆది మంచిగా ఉంటది
ఖరబూజ కూడా మనకు ఓహో సంవత్సరానికి దొరుకుతాంది కదా
మత్తని కానీ ఎండాకాలంలో మంచిగా జ్యూస్ చేసుకొని తాగితే టేస్ట్ ఉంటదిగా ఎక్కువ ఎండాకాలం అంటే ఇవీ నూత్ వస్తేగా ఎండకి బయటికి రాకుండా జాగ్రత్తండి
ఇంకా మనము చెవులకు కట్టుకుంటాము
వడగా గాలి తలగకుండా
కుండా మళ్ళా టోపీ ఆ పెట్టుకుంటాం కంపల్సరీ
ఊమ్ ఈలైనంత వరకు ఎం
ఐతే ఊఊఊ మళ్ళా ఇంటికి వచ్చినంకా ఆ ఎంబడే నీళ్ ఇాగామేము
ఉ ససేపు ఊచ్చొని
ఉ కొస్సేప్ అయినంక ఒక హాఫ్ నవర్ అయినంక వా ట దావుతాము.
ఉ
బైటాయ్ క్కువ ఫుడ్ కూడా తీసుకోమొ వాటరే ఎక్కువ తీసుకుంటాము.
ఊహు
హు
ఫ్రిజ్ లొ నీల్లు దావుతరా, మీ కింద పీల్ దావ్
ఏ ఫ్రిడ్జి గున్ నార్మల్ నీళ్లే, ఫ్రిజ్జేం ఏం అప్పు అప్పుడు
ఉమ్ సెవ్ కుండల్ నీల్ దావుతె మంచి ఉంటది.
ఊ
యుస్లు, ఐస్ క్రీములు చేసుకుంటారా మీరు ఎండాకాలం
జ్యూస్లేం లేదు గాని చూస్తాం.
ఎప్పుడున్నా ఐస్ క్రీమ్ ట్రై చేసి ల్ల
ఐస్ క్రీమ్ తెచ్చుకుంటం. అయ్యెం చెయ్యలె
ఇంట్ల ఎప్పున్ ట్రై జెయ్ లేదా
చేలెద్
మే ట్రై చెస్నం కాని అది ఫెయిలై, దాని బాళ్ బైటతెచ్చుకునేదె మే
హు అదే బెస్ట్
కనిగ, ఐస్ క్రీమ్ దినర్ ఫ్రూట్స్ ఇన్నయ్
పొజ్ ఎట్లై పంలు ఏమన్న మన ఇ మాడు ప ల సీజన్ కాద మా పంన్లు, కరబుజలు ఎక్కువ దాప్తయి.
మార్ పండ్లు, వాటర్ మిలన్స్ ఎక్కువ
అవును కొబ్బరి నీళ్లు లేక్కువ దావుడు.
హు షుగర్ కెన్ జుసు అవన్నీ బాగా వత్తే, జుస్సులె క్కువంటే ఇంక వా జుస్సులాంటి తీసుకుంటాం కదా ఎండ హు
అవును ఏమన్నా అన్ని జుసులు తీసుకోవచ్చు. ఎక్కువ నిమ్మరసం హేళ్తుకు మంచిది.
అవును ఇ జ్యూస్ లాంటివి అది కూడా చెక్కరున్నయ్ కదా
అవును
ఆ తీసుకుంటే ఇంకా ఇంకింతెక్కువా దూపయితది.
అవును
ఓకే అండి థ్యాంక్
ఓకే నండి, థ్యాంక్ యూ.